బావున్నావా
బావున్నా నువ్ బావున్నావా
బావున్నా ఏం చేస్తున్నావ్
మీరేం చేస్సున్నారు ఎట్లుంది మీ పీజీ తిన్నారా రూమ్ తీసుకొనివుంటారా పీజీలోనే ఉంట్రా రూమ్ తీసు కుంటారా పీజీలోనే ఉంటారా
లేదు పీజీలోనే ఉంటాము పీజీలోనే ఉంటాము
ఓకే అండి వాయిస్ కట్ అవుతుంది
ఇప్పుడు
ఆ ఓకే అడేమన మీ ఫ్రెండ్స్ అం తా
బా అర్లే బానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్
ఏం గొడవల్లేవా
ఆ ప్రశాంతంగా ఉండారు ఇంక రొండు రోజుల్ తర్వాత ఏమైతదో తెలీదు
అంతే కదా ఒకరోజు బాగుండే ఒకరోజు గొడవాడుతుంటారు ఇప్ పుడు మీ రూమ్మేట్స్ కాలేజ్ లో ఉన్నారు బ్యాచ్ ఇప్పుడు మీ ముగ్గురు రూమ్మేట్స్ ఒకటేనా
అ ఆ ఒకే రూమ్ లో ఉండేది ఒకే దగ్గరే ఉండేది
మ్మ్ ఎవరెవరు ఉంట అది ఓకే కాలేజ్ కెళ్ళావా
ఆ వెళ్ళ ఏందో ప్లాంటింగ్ అని చెప్పి చెట్లన్నీ నాటిచ్చ మాద
ఇంకా అయిపోలేదా ఇప్పుడు ఫస్ట్వల్ ముంద అంటున్నారు కదా
చె
వయిస్ కట్ అవుతు హలో
ఆ
అదే ఫెస్టివల్ ముందు అంటున్నారు కదా ఇంకా అయిపోలేదా వాయిస్ వినిపించట్లా హలో
హలో
ఆ
ఆ వేరే పాప ఫోన్ చేసింది రిసీవ్ చే
ఉమ్
ఎప్పుడు ఒస్తారు
అ సండే వద్దాం అనుకున్నా ఇంకా మండే నుంచి మిడ్ అంటున్నారు కదా
ఆ అవును వీళ్ళతో పెద్ద
నిజమేనా అది
ఒక యూని న కంప్లీట్ ఇస్తలు
అయిపోలేదు కొత్తగా యాడ్ చేసిన స ఒకటి కూడా అయిపోల ఒక టాపిక్ కూడా అయిపోల హెచ్ డిటి అది కృష్ణ రెడ్డి సార్ చెప్పేది అయిపోయింది అది టైం టేబుల్ ఇచ్చారా
అలా అంటున్నారు జస్ట్ మా మేడం ఈ రోజు వేరే మేడం వచ్చి
ఎవరు
ఎస్ అంటది హెచ్ డి టి హెర్బల్ డ్రగ్ టెక్ ఆ మేడం ఆ అయితే ఏమో అన్నారు జస్ట్ అంతే మీ చెప్పారగా సరి అని అన్నది
అంటే మేడం కూడా కన్ఫామ్ గా చెప్పట్లేదా
సో మేడం అయితే కన్ఫర్మ్ గా చెప్పలే జస్ట్ అన్నారు కదా
హ్మ్
ఏ పెట్ పెట్
పెట్టచ్చు టైం లేదు కదా ఇంకా
ఎప్పుడో నైన్ నైన్
అవును నైనే పెట్ లి టూ వీక్స్ అయిపోతుంది ఇంటికీ ఎల్లొచ్చ శ్రీరామ్ నవమికి
హ
హ్మ్ అందరున్నారు మీ రూమ్మెట్స్ ఇంటికి ఎవరైన ఎల్ స
ఫుడ్ తెచ్చుకో నికి వెల్
హ్మ్ ఎవరు ఎల్లట్లా ఇంటికి
ఆహా ఎల్లర్
హలో హలో
హలో
ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ ఏది దగ్గర మీక
ఫైవ్ జి
నిన్న గూడురమ్మ చేసినప్పుడు కూడా అట్టే ఉనండి ఇట్లాగ కట్ అవుతావునండి
ఆ అ రె వస్తానే ఉంటది హలో ఎన్‌పాడు తుంధి కదా ఇప్పుడు ఎలా ఉన్నాడు మీ అక్క ట్టక ఎడుకు బాబు
బాగున్నాడు
ఉమ్
ఇద్దరు బాగున్నారు
నీ నీ దగ్గర అన్నాడా
లేద చెన్నైలో ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్ బురి సెకండ్ బాబు బర్త్డే ఉంది మనకి ఏం ఎగ్జామ్స్ లేకుండా ఇ వెళ్ళాల
ఉమ్ ఫస్ట్ మ ఫస్ట్ బట్టే కదా వెళ్ళు
ఉమ్ ఎలా ఉనారు మీరు ఫ్రెండ్స్ అంతా నినా మి చందు ధగ్రాకి పోయినావ్ అంటా కద
ఎంది
నమ్ మి చెలల్ ధగ్రాకి పోయినావ్ అంటా కదా
ఆ వెళ్ళా వాచే లోపాల్క్ కి నైన్ థర్టీ అయిపోయింది
ఉమ్
అప్పటికప్పుడు ఇంకా కాలేజు ఇంకా అయిపోయింది ఇంకా
సెకండ్ ఇయరా ఇప్పుడు
చ్చ వన్ వన్ అయిపోయింది ఆ పల్లది ఇ రసేసిన్ది ఎగ్జామ్స్ ఇంకా ఇంటికి
ఇంత అదే బిటెక్ ఆ ఇం ఇంటార
టెక్ ఫస్ట్ ఇయర్
ఏ కాలజ
ఆవు శంకరబ్బగు
ఆహో ఆడికి పోయే సచ్చనావా నినా
ఆ ఆ పిల్లని తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరుూ వెళ్ళిపోయారంట ఇంటికి ఇంకా నేను ఒకక్కటి న్న రా రా పలు అంటే ఇంకప్పటికప్పుడు వెళ్ళేసి ఇంకా తీసుకొని వచ్చేకి ఏడు వచ్చకి నైన్ థర్టీ అయి చెప్పింది ఇంక నేనంతా మాట్లాడలా
నైట్ మీ పీచ్ లోనే ఉనిందా
నైట్ ఉంది మార్నింగ్ ఇంకా పంపించేస్త
అలా చేస్తారా అట్లా ఉంచేదానికి
అంటే అమ్మకు తెలియకుండా ఉండొచ్చు తెలిస్తే సిక్ పార్టీచ్చ సిక్ ను వరాయి నేమన్నది నువ్వు అసలు
అంటే అట్లా సీసి కెమెరాలు ఉంటది ది కదా
ఉన్నేనా నేం సంబంధం ఉంటా అసలు చూడ ఎప్పుడో ఒకసారి అడగదు ఎవనా ప్రాబ్లం అస కంద సిందు పెట్టింది ఏమన్నా ప్రాబ్లం అయితే ఆ ఆమెది ఏం తప్పు లేదు
అంటే ప్రూఫ్ కోసమా
ఆ ట్రూ కోసం ఏం జరిగినా దాని మాత్రమే
మెనూ ఉంటుంద్దా రోజు
ఆ
మేను ఉంటుంద్దా
ఆహా ఏ ఏంటే ఏం ఏ ఏముంటే అది వా వాటి చేసి పెడతారు
గ్యాస్ షార్టేజ్ కదా బాగా చేస్తున్నారు ఇప్పుడ
లేకపోయినా ఇలు చేసే ఏ ఏంటి కలరైస్ చేస్తారు
ఆ
ఇంకా సండే ఇంకా, ఎక్కువకో పొదీనా రైస్ అవి చేస్తారు సాంబారు పప్పు
పుదీనా రైస్ ఎక్కువ చేస్తారా
ఆ కలర్ రైస్ అదయితే పర్లే తినొచ్చు, మనకు మన హాస్టల్ ఎట్టుండంది అ టది
వీట్ల ఎన్సార్ లచ్చికనా
వా వీక్లీ వన్ టైమ్ సండే ఒకటే ఈవినింగ్
చపాతి పూరి
ఎప్పుడో ఒకసారి అది వర్క్ మిషన్ వర్క్ చేస్తే పెడతది లేకపోతే లే
మిషనా
ఆ
హుమ్
మీరేవ్వ వస్తారా బయటికి నెక్స్ట్ నెక్స్ట్ సెమ్క్ కీ
హ్మ్
హుమ్మ్ ప్చ్ అదే బెటర్లే ఇడికొచ్చి కూడా ఏమి అసలుకి ఇంకా ఉన్నారు. మీ ఇంకా
పీజీ లో ఉంటే ఇంకా నందాల అమ్మాయికి ఆడ జాయిన్ అయినప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తానే ఉంది
ఆ
కందుకనే వచ్చేస్తీ అదే మీరు బయటున్న ఉన్ చి ఏదో హెల్తిస్సు వస్తున్నాయి మీకు
ఆ అసలుకి ఫుడ్ అయితే ఆడే బెటర్ అనిపిస్తుంది నాకైతే
ఉ మ్
వీడికి వచ్చినా ఏం ల అసలు మనకి ఫ్రీగా ఉండచ్చు ఆడైతే అవుట్
అదొ ఒకటే బెనిఫిట్ మాంగు రు రూమ్ అయితే ఫుడ్ కడుపూ నిండా తినోచూ ఉమ్ మనకి నార్మల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా ఫుడ్ అదిఒక్కటి మంచిగా ఉన్నది కదా
ఇది కూడా ఒక్కొక్కసారి బాగా చేస్తారు బాగా పెడతారు ఒక్కొక్కసారి
హుమ్
అది ఆఫ్టర్నూన్ అయితే అసలు చెప్పబల్లె నై మార్నింగ్
ఆఫ్టర్నూన్ కి మీరు మార్నింగే తెచ్చుకున్ టారు కదా
అంతే మార్నింగ్ చేస్తారు కాబట్టి టిఫిన్ చెయ్యాలా ఇంకా కర్రీ కూడా చెయాలి కదా అందుకని అట్లా చేస్తారు ఆఫ్ నూన్ అయితే తినలేము ఇంగ మార్నింగ్ అయితే పర్లే
ఆఫ్టర్నూన్ గేమ్చేస్తారు మీకు కాలేజ్ తెచ్చుకునేదానికి
అయ్యే కర్రీస్ ఎక్కువ చేస్తారు
అన్లిమిటెడ్ ఆ
ఆ ఎంతైనా వేసుకోవచ్చు అంటే ఫ్రై ఫ్రై అయి ఫ్రై అయితేఓ క వాళ్ళు బౌ ఒక బౌలో వేసి పెడతది అదే ఎస్
ఉంహు ఫ్రై ఒకటే లిమిటెడ్ ఆ ఇక డిఫిన్ అదంతా
ఉమ్
టిఫెన్ అదంతా
టిఫిన్ మన ఇష్టం ఎంతైనా తినొచ్చు పూరి అయినా చపాతి ఏమనా చేసినారనుకో అది మన ఇష్టం మనం ఎంతైనా తినచ్చు కడుపు బట్టే దోశ ఎ అప్పుడు ఒక అప్పుడు దోశ ఎంత బాగా వేస్తాను ఇప్పుడు దోశ కూడా వేయట్లా
అన్న కంప్లీట్ గా తీసేసినారా
టిఫిన్ బాగా పెడతాన్నారు ఒకప్పుడు ఎందుకంటే ఇప్పుడు గ్యాస్
అదే, దాని వల్ల మంచిగ చేయట్లేదా?
దాన్ వల్ల చెయ్యట్
ఇప్పుడు కాలేజ్ల కూడ అట్టే ఉందంట. ఉమ్
వా
ఏం తిన్నవ్ ఆఫ్టర్నూన్?
ఆ సాంబర్ రైసొస్తది ఈరోజు
అది ఒకటే
అంతే, అది ఒక కర్రీయే, చేస్తే ఒక్కటే.
రోజు ఒకటేనా చేసేది, ఆఫ్టర్నూన్ కి?
ఆ
బాలేక్పోతే?
ఉమ్ బాగున్న, బాలేకపోయిన అదే తినాల.
హాస్ట్లే బెటర్ కదా, ఇడ ఏదో
అద్దె, అదే నేన్ కూడా చెప్పేది హాస్టలే బెటర్. డు అనె ఏదన్నా నాక్ చెప్పిన ఏదోక్ ఆ మళ్ళీ చేస్తావా మల్ కా